హలో ఆ
ఆ వినిపిస్తుంది. ఏం లేదు.
తిన్నావా
అ
తిన్నావా. ఏం కర్రీ.
అ పప్పూ.
ఊహు ఎక్కడున్నావ్ హాస్టల్లో ఉన్నావా, ఇంటి దగ్గర ఉన్నావా.
లేద్ ఇంటి దగ్గరే ఉన్నా.
ఊహు హు ఇదీ ప్చ్ నే మేమూ. మనం కాలేజ్ ఫ్రెండ్స్ అందరం కల్సీ ఏదన్న ట్రిప్ కి పోదామా అనుకునే అనుకుంటానం. ఆ గ్రూప్ క్రియేట్ చేద్ చేస్తా. నిన్ను గూడా యాడ్ చేస్తా అందులో. ఆ మనం ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అట్లా కా ర్ తీసుకొని ట్రిప్ పోదామా ఎక్ ఎక్కడికైనా.
ఆ వెళ్దాం గానీ, పర్మిషన్ తీసుకున్నారా పేరెంట్స్. ట్రిప్ ఏ ట్రిప్ అసల్కీ.
మనం ఇంక చిన్న పిల్లలం గదా జాబ్ చెత్తాన్నం. జాబ్ చేత్తానమంటే ఏం జాబ్ లేద్ అనుకో. ప్చ్ అంటే గ్రాజ్యుయేషన్ అయితే కంప్లీట్ అయ్యింది గదా.
ట్రిప్ ఏం ట్రిప్
అదే ప్చ్ నీకేమైనా సజెస్ట్ చేస్త్, అంటే నాకు తెలిశిన వరకైతే. ఆ ఇట్లా అరకూ, ఆ పాండిచ్చేరీ. ఆ ఆడి పాండిచేరి బాగుంటంది పాండిచ్చేరి పోతే చాలా వరకు కవర్ చేస్తంది చెన్నై అఆ
స్ టెంపుల్స్ కి వెళ్తే బాగుంటా అదెక దండిఅట్లా
ఏం టెంపుల్స్
క వి కనుక ద వకా ఆఐ మీన్ యాదగిిరి క
ఇ హైదరాబాద్ లో రాదు అవుట్ ఆఫ్ ది బాక్స్ థింగ్క్ చేయి హైదరాబాద్లో ఏమద్ం ఇంకా బయట అంటే విజయవాడ కదుర్గయినా లేదంటే ఇంకా యేం లేదు ఇంకా ఇంకేమున్నాయి మన ఇది అదేమంటారు అసలు హిల్స్ దగ్గర ఉంటది చూడు కేదార్నాథ్ కేదార్నాథ్ కాశీ అట్లా అంటున్నా లేదంటే మనం డివోషనల్గా పోవాలనుకుంటే డివోషనల్గా పోదాం హలో హలో హలో హలో హలో వినిపిస్తుందా ఆ
వినిపిస్త చాలా బాగుంటారు కదా
ఆ అదే అంటన్న టెంపుల్స్ కి అయితే అందరం కోతమ్ టెంపుల్స్ క పోదాం ఆ ఇట్లా బీచ్ లైక్ అట్లా అట్లా ఎంజాయ్ చేసే ప్లేసెస్ క అయితే అట్లా పోదాం అంటే ఉద ఎందుకంటే మనం బీచ్ కి అది తిరిగితే నాన్ వెజ్ గ ఇట్లుంటాయి కదా మరి టెంపుల్స్ క వెళ్తే బాగోదు కదా అందుకె అంటూన్నా
అ మీ ట్రిప్ గురించి మాటలు చెప్పండి నేను ఆలోచించినక
నమన ఫ్రెండ్స్ ని ఇంకావరైనా కాంటాక్ట్ నెంబర్ జున నాకు సెండ్ చెయి పల్నాడుగుతా నేను
ఓకే సెం చేస్త
హమ్ ఇంకా యెద న సజెస్ట్ చేయొచ్చు కదా అతే ఏమైనా ప్లేసెస్ ఉంటే గోవా
అంటే అవుకే నాకంత ప్లేసెస్ తెలివ యా చ్యువల్ అందుకే
ఆహ
గోవా అంటే ఫ్రెండ్స్. తొ వెల్లా వచినవా గొవాకి
బీచ్ గోవా బీచ్ చూడడానికి ఫ్రెండ్స్ తొనే పోతారు దాని తం పోతే అందరు కొడతారు అహ
బిచ్
మీ వాయిస్ బ్రేక్ అవుతుంది హేలో
మ
వాయిస్ బ్రేక్ అవుతుంది
ఇప్పుడు ఇనపడుతుందా
ఆ బెటర్
ఆ ఎవరెవరనా ఇన్వైట్ చేసారా
హలో
ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేశారు కదా ఎవరెవరిని చసారా అన్ని
ఓ అర్ధం అర్ధం కాలేదు
ఆ గర్ల్స్ ఏనా బా్సా కమ్మా ఎలా
మాని ఇష్టం మరి ఫ్రెండ్ లిస్టులో లో ఒక ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు కదా ఇద్దరుండి తీసు ని పోం కారు తూడడానికి అవసం ఉంటారు
ఓకేనండి సరే